హలో
హలో
హలో ఆ ఎనిపిస్తుంది బ్రో మీకు
ఆ వినపిస్తుంది బ్రో ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు
బాగున్నామ్ బ్రో మీరు
ఆ నేను కూడా బాగున్నా బ్రో ఏం చేస్తున్నా
రగ్గేశకు పనుకున్నా
అవునా ఆవస్లేదా ఈ రోజు
కాఫ్ వికాఫ్
వికాపా
టం పట్టాను కదా లాస్ట్ ఉండే వీకా ఆఫ్ లో అయిపోతే ఎన్న ఇస్తారు వాళ్ళ కూరినే వేస్ట్ కది ఇచ్చి
ఆ అదే నిజమే ఎంత అయింది ఈ మంత ఎకక్ష
అయిన మొత్తం ఇదే ఇదే లాస్ట్ ట్వంటీ ఫస్ట్ లోపల
అవునా ఇం ఇంకొక మిగిలిందే ఇంకొక మిగిలిందా
లేదు ఇదే లాస్ట్ ఫోర్ వీక్
అవునా అంటే ఇంకా అ అద కాదు బ్రొ
ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ లోపల కంప్లీట్ అయిపోను కదా మొత్తం
అవునా
ఊ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ఇప్పుడు అలా
ఆ అవునా ఓకే ఓకే
ఇప్పుడు సండే ట్వంటీ ఫస్ట్ కదా ఇరవైఒకటి తారఖ
ఓ అంటే ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్కా
ఆ అ ఇప్పుడు సండే నుంచి మళ్ళ నెక్స్ట్ మంత్ ట్వీ ఫస్ట్ వరకు మళ్ళీ స్టార్ట్ అయింది అది సపరేట్
ఇప్పుడేమో అలా చేస్తున్నారు కదా అంతక్ ముందు మంత్లీ మంత్లీనే ఇస్తాండీ
అవునా
ఆ వాళ్ళ ఏవో కాాలర్ కూడా అలాదే కాకపోతే ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫస్ట్ బట్ ఇన్సెంటివ్ మంత్లీ వన్ టు థర్టీని
అంటే ఆ కంపెనీలో అదే వీక్ ఆఫ్ డే ఒక ప్రాబ్లం కదా
లేకపోతే తలనొప్పి
ఆ అంటే వీక్లీ అంటే ఫిక్స్ గా సండే వీక్ ఆఫ్ ఉంటే ఏ
బాగుంటది.
ఆ ఏం, ప్రాబ్లం, లేదు, అదే, ప్రాబ్లం, మంతే. ఏం అంతా, ఏం ప్రెజర్ లేదు, ఆ కంపెనీలో, ఆడ కదా.
సండే, అయిన, గుడా, వర్క్ఎం ఉండదు, పండగ పూటే.
ఆ అది ఏం లేదు బ్రో అంతే స మొన్ అంటే సండే కాల్ జెసి. తే. ఆ కస్టమర్, అన్ని తిడతారు, కదా, అదే బ్రో.
ఈ రోజు ఐయినా, వొస్తదన్. వాళ్ళకి, కస్టమర్స్ కే, తెలుసు కదా, ఏ రోజైన గుడ, కాల్స్, ఒస్తాయని.
క ఆ వాడు కూడా, ఆల్రెడీ, మెంటలీ, ఫిక్స్, అయ్యారు అ అన్నమాట.
ఓ.
ఆ అంతే మ్, మనకే, ఆ అంటే, ఇన్నర్, ఇన్నర్ అ. దట్లో ఒక ఏమిది, పొ సండే, కూడ, వర్క్ ఊ.
అనిపిస్తుంది, అప్పుడప్పుడు పొతే.
ఉమ్ ఆ అంతే. ఆల్రెడీ, ఒక ఫిక్స్, అయితే, ఏం మన్స్ ఆన్ అ, అంటే, ఫిక్స్, అయితే, మై మే. మెంటలీ ఓకే.
ఉమ్.
అంటే, ఇప్పుడు, నాకూ, సాటర్డే, సండే, వీక్ కాఫ్, కదా.
ఉమ్.
అలా అనిపిసుంది అంతే.
ఎజాయ్ చేయ్ నీకెట్లా దొరికింది.
హి హి ఎమ్ బ్రో, అయి ఎం లేదు ఇదే ఇక్క డా, సండే, సాటర్డే ఐ యా మ్. కొంచం, ఆ బయటి వెళ్ళాలి, అదే ఫ్రెండ్స్ దగ్గర, కొంచం. బైటికి వెళ్లి అద్ ఎగ్ రైసు అది ఇది. తినేసి అదే ఎజయ్మెంట్.
ఉమ్.
నువ్వ అంటే ఇంకా చ్చు ది మాటే వేరేవిడిది.
నేనే ఎంజాయ్ చేస్. ఊరుకుతా ఉంటా అంతే.
ఆ.
మరి తిరగడానికే. వాళ్ళు ఉంటారు ఈగ ఏళ్తే వస్తారు నేను వొద్దన్నా గుడా వాళ్ళే పిల్. ఒకరు.
ఆ హా మంచి రూంమేట్స్ దొరికారాన్నమాట.
ఓ వద్దు వద్దు అన్న పీల్చుకొనిబోయినారు బయిటికి. పదకొండున్నర ఐన్. అంటే వర్షం స్టార్ట్ అయ్యందంది బైటికీబోయి నాక.
అవునా.
ఆ ఇక అప్పుడు ఎట్ల వొస్తావ్ వర్షం లో తడిచిపోయి. అక్కడ పన్నెండు. టైన్ థర్టీ వరకు అన్నే ఉన్నాము ఇంకా అలానే వస్ వస్తూనే ఉన్నా. ఇంకా ఇలా అయితే అయిపోదని అట్లే తడుచ్చు కొని వొచ్చి.
ఆ
టువెల్కోచ్చి పడుకొనోచ్చినం మేము పొద్దున్నే ఆఫీస్ ఉంది మరి పోకుంటే తలనొప్పి కదా
ఆ నిజం
మ్
అంటే ఈ రోజు వస్తుందా వర్షము
ఎర్రజెండా నిన్న నైటే వాళ్ళ ట్రైనింగ్ బ్యాచ్ లో ఒకడు పొఇండు అంతే వాళ్ళకే కర్చాయితది అనేసి కేకేలో ఒకటి ఉంది అదేమోో ఫో నాలుగు వందల యాభై చెప్తున్నాడు
మ్ హు హు
వాళ్ళు ఇంకోతేమో త్రీ ఫిఫ్టీకే ఉంది ఇక్కడ తక్కువే కదా వ వద్దులే అన్నారు వీళ్ళు తీసుకోకుండా ముగ్గురం వెనక్కోచ్చేసినాం
ఆ
అక్కడికి పోయినాక కాల్ చేస్తే షాప్ క్లోజ్ అయిపోయింది అది క్లోజ్ ఇది క్లోజ్
ఓకే ఇంకా ఆ అల్లా బ్రో అదే బ్రో ఇంకా మ్ సునీతా మేడమే ఉన్నారా ఆ ట్రైనింగ్
ఆ వాళ్ళే వాళ్ళే వాళ్ళే అప్పుడ ఎలా ఉన్నరో వాళ్ళే ఆడ
అవునా మ్ మంచి మేడం అది ప్ మ్ వస్తుందా ఫ్లోర్కి ఇంకా
ఆ డైలీ వస్తానే ఉంటుంది
ఆహాహా ఏం బ్రీఫింగ్ కోసమా
కొత్త వాళ్ళు వస్తారుగా వాళ్ళు చూడ్డానికోస్తుంది
ఆ అంటే ఆ కంపెనీలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా హైరింగ్ జరుగుతుందన్ ంట
ఆ ఇక్కడో హైరింగ్ ఉంటనే ఉంటుంది
మ్ హు అంటే ఇప్పుడు ఏ లాంగ్వేజ్ కి హెయిరింగ్స్ ఉంది బ్రో ఏమైన తెలుసా
ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలియదు
మ్
ఎజార్ట్ అయితే తెల్దు బట్ ఉంది హైరింగ్ లో అయితే
అవునా
మ్ మొన్న కూడా వచ్చినారు అందరు హై గల్స్ చాలా మంది చేసన్నారు ఇప్పుడు అచ్చినారు అచ్చినారు కోత్తోళ్ళొచ్చినరం
ఓకే ఓకే కొ కొంచెం జల్ పాటి కదా వాడు
మ్ అంతే మామూలే
అది బ్రో జ్వల్ అ జోల్పాటి అంటే అది కన్నడ వర్డ్ నీకు తెలుసా తెలుగులో ఏమంట రంటే
హలో హలో కక్కుడితివి రొంత ఎక్కువ
ఓకే ఓకే ఏం బ్రో ఎలా అయిన చేద్దాం బ్రో ఆ
మంచోడే గాని ఆ లేేడీస్ కొంచము బట్ ఏమి చేయలేదు ఉరికినే
అదే అంటే ఒక అన్ నాది ఏమంటంటే ఏమంటుంటే అది ఒకే ఒక్క మైనస్ పాయింట్ వాడిది నా అది లేకపోయిన ఒక మంచి మంచి ప్రశ్నేవాడు
నిన్న అనిల్ గాడు సిస్టమ్ చైంజ్ చేసినాడు పొద్దున్నంతా ఒకటే కూర్చున్నాడు
మ్మ్
మధ్యాహ్నం ఈవనింగ్ అయిన తరువాత వేరేతాకి వచ్చిన్నార
హ్మ్
మేనేజర్ సార్ ఎందుకు రా సిస్టం చెంజ్ చేసినావు అంటే వాడు ఏది ఇక్కడ ఏం చెప్పాలి సిస్టమ్ స్ట్రక్ అయిందో ఏదోటి చెప్పాలి మౌస్ పని చేయలేదు అని చెప్పినాడు పొద్దున నుంచి వర్క్ చేసిండు మౌస్ ఇప్పుడు ఎందుకు వర్క్ చేయ్యలే నికు మౌస్ కొంచెం గుడ్ ఇంప్రెషన్ ఉన్నె వాడి మీదా అది కూడా నిన్నటికే వెళ్ళిపోయింది
అవునా అయ్యో
దొరికిపొయిన నిను చెప్పినా లాగ్అవుట్ చేసుకని రండ్రా అంటే వస్తాం వస్తా వస్తానని చెప్పి ఆ లేడీస్ ఉంటే లేడీస్ దగ్గర పోయి కూర్చున్నాడు బ్రో
ఆ వా అనిల్ కూడా వాడే వాడిది అదే ప్రాబ్లం
అయితే ఇంకా చెప్పి పంపించినాడు
అవునా
నేను ఆ ఆల్రెడీ బయట ఉంటి వాడు చెప్పెతప్పుడు నేను లేను బయట ఉన్నా వాడు వచ్చినంకా చెపుతాడు నాకు అదంతా కథా
మ్మ్ ఎంజాయ్ ఇంకా మేనేజర్ కూడా వాడే ఉన్నారా ఏమరా చేంజ్ అయ్యారా
చెంజ్ గాలే ఎట్లా ఉన్నొళ్ళు అట్లే ఉన్నారు వాళ్ళు
అవునా ఏ మంచి మేనేజర్ ఏ వాడు ఎంత మేనేజర్ తరు తే అన్ని ఎంప్లాయీస్ చాలా హ్యాపీ
ఆ అలాంటి మేనేజర్ రేర్ దొరకడం
అది నిజం బ్రో ఎం బ్రో ఒక ప్రెజర్ కూడా పెట్టలేదు ఎంప్లాయి ఆ ఫుల్ ఫ్రీగా వర్క్ చేయిస్తే సపోర్ట్ చేసేవాడు
ఉను
ఇంక ఇంకా కావాలి ఇంకేం కావాలి
అంతే
ఆ వాడు అంటే ఆ ఇప్పుడు అఖిల్ గాడు ఒక కొత్త టీఎల్ అయింది కదా
ఆ వాడు
వాడు కూడా ఆల్రెడీ ఈ వాడు కూడా ఆల్రెడీ టీల్ అంటే ఇప్పుడు ఖాళీ అని తీసుకోవద వాడు
తీసుకుంటారు మేడమే తీసుకుంటుంది వాళ్ళని తీసుకో
అవునా అంటే పేరు కంటే ప్రమోషన్ చేసింది అన్నమాట
అంతే
ఆహ అంతే ఆ ము ఆ ముగ్గరు టీఎల్స్ ఆ టీఎల్స్ ఆ సుమ మామే సీనియరు
ఊ సీనియర్ సుమా మామ్
ఊ హు హు ఓకే బ్రో ఓకే మళ్ళీ కలుదాం
ఒకే బాయ్ బ్రో
బాయ్ బాయ్
ఉ బాయ్ సత్య